హలో
ఇం బాగున్నావా
ఇం బాగున్నా నువ్వు బాగున్నావా
ఇం బాగున్నా
ఏం చేస్తన్నావ్
ఏం చేయల నువ్
నేను ఏం లేదు యూట్యూబ్ లో ట్రావెల్ వీడియోస్ అవి
ఇం
మే వా సం
తిన్నావా
ఇం ఇంకా లేదు చేస్తాన్నారు ఈ ఈ మొన్న పండుగకి మేక కోసాం కదా మాక్రకి ఈరోజు అందరిని పిలిచి తినిపిద్దామని మా అమ్మ చేస్తాంది. తలకాయ కూర చేస్ మీ కూరకు పప్పు అన్నం చేస్తాంది. క్యారెట్ హల్వా చేస్తాంది.
ఆ
నువ్ తిన్నావా
ఆ ఇప్పుడే తింటి
ఉమ్ ఇంకా ఏం తిన్నావు
నేనా మా అమ్మమ్మ పొద్దున్నే మామిడికాయ చట్నీ చేసిండ అది అన్నంతిన్న
ఆ
ఏదో యూట్యూబ్ లో ట్రావెల్ వీడియోస్ అంటివి ఎక్కడికి వెళ్ళాల అనుకుంటున్నావు ఏమైనా వెళ్ళాల అనుకుంటున్నావా నువ్వు
యే అది చూసాను. ఎంత బాగా వెళ్ళిపోయి, వస్తారో, వాళ్ళు అసలు మన మన ఇళ్ళల్లో వెళ్ళాలంటే, అమ్మమ్మ పర్మిషన్, నానమ్మ పర్మిషన్, అందరివి తీసుకొని వెళ్ళాల. నీకు ఎగ్జామ్స్ అయినాయి కదా ఎక్కడికన్నా పోయిద్దామని చాలా ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కాశ్మీర్ కదా. ఆ కాశ్మీర్ చూడలా అని ఉంది బాగా స్నో ఉంటుంది కదా అక్కడ.
కరెక్టే కాశ్మీర్ అంటే నాకు చాలా ఇష్టమే వెళ్లాలని ఉంది కాని కుదరదు కదా
ఉ అంటే ఈ చుట్టుపక్కల స్నో ఎక్కడ ఉండదు. ఇంకా నార్త్ సైడే స్నో ఉంటుంది. అంటే స్నో చూడాలని చాలా రోజుల నుంచి కోరికనది.
ఉహు కరెక్ట్ ఏ ఇంకా నేను ఇంకా స్ నోడే అంటే ఎప్పుడు చూడాలి కాబట్టి చూడాల అనిపిస్తుంది
అం కూడా
మరి ఇండియాలో ఫేవరెట్ ప్లేస్ ఏంటి నీకు
మాకా ఎక్కువగా ఇట్లా కూలింగ్ ప్లేసెస్ ఏ ఇష్టము. ఊటి అంట, కూర్గ్ అంట, ఆ ఫొటోస్ చూస్తే చాలా నచ్చుతాయి.
హ బానే ఉంటాయి నైస్ చాయిస్ ఇంకా నాకు గోవా అంటే చనా ఇష్టం
ఉ గోవానా అంటే బీచ్ లవర్ అనమాట
అవునా బీచ్ దగ్గర ఈవనింగ్ ంటే ఇంకా చాలా ఇష్టం
హ ఇంకా సన్ సెట్ చూస్తూ కాఫీ తాగితే అస్సలు అప్పుడుంటుంది ఫీల్
ఉ బాగుంటా సర్లే ఇంకా
ఒక ఫారెన్ ట్రిప్ కి ఛాన్స్ వస్తే ఎక్కడికి వెళ్తావు
నేనైతే స్విజ్జర్లాండ్ అయితే బాగుంటుంది అనుకుంటాను
ఉమ్ బాగుంటుంది ఏ సూసి వెళ్ళండి బానే ఉంటుంది నేను కూడా అంతే ఇంకా స్నో ప్లేసెస్ అంటే ఇంకా స్విట్జర్లాండ్ అంటే మౌంటైన్స్ అండ్ సీనరీస్ చాలా బాగుంటాయి అక్క
ఉ నిజంగా ఇంకా చెప్పలాంటే బానే ఉంటంది
ఉమ్... జపాన్ కూడా బాగుంది అసలు ఎంత డెవలప్ అయిందో తెలుసిన జపాను అసలు ట్వంటీ ఫిఫ్టీలోన ట్వంటీ సిక్స్టీలో బ్రతుకుతాన్నట్టు ఉంది
అ కదా అ చ ఇఫర్ేషన్న్నారు
అసలు ఎంత బాగా కంట్రోల్ లో ఉంటుందో జపాన్
ఆ కరెక్టే చానా క్లీన్ టెక్నాలజీ స అన్నీ బాగుంటాయి కలిసు సరే
ఉమ్ ఫుడ్ కూడా ఫేమస్ అక్కడ
అవును కానీ నేను అక్కడ షాపింగ్ ఎక్కువ చేస్తే బాగుంటాంది షాపింగ్ చేయాలని కోరిక నాకి
కి ఫేవరెట్ టాపిక్ లే
ఆ కరెక్టే అనికి బాయ్స్ కి అయితే గాడ్జెస్ గ్యాడ్జెట్స్ వస్తువులు అవి ఇవి ఉంటాయి
అవును అది కూడా నిజమే
ఇంకా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకోవడం ఇష్టం మనకి
చాలా ఇష్టం మొబైల్ గ్యాలరీ ఫుల్ ఫొటోస్ ఉండే తెసినాము నా రీసెంట్గా ఫిబ్రవరిలో జనవరిలో ఆ సంక్రాంతి హాలిడేస్ లో పాండిచ్చేరికి వెళ్ళాం అనమాట అప్పుడు న్న ఫొటోస్ అన్ని నేను ఇట్లా ప్చ్ అంటే ఆన్లైన్ లో సెండ్ చేసీ ఫోటోస్ ఫోటోస్ చేపిచ్చుకొనీ ఆర్డర్ చెపి ఆర్డర్ పెట్టుకుంటీ. మొన్న ఒచ్చినయి రీస్ వన్ టూ వీక్స్ బ్యాక్ ఫిన్ జరుగుతానప్పుడు వచ్చినాడ్.
మన్న ఫిఫ్టీ వన్ రూపీసో ఎంతో దాన్ అంత అమౌంట్ కి ఫిఫ్టీ ఫోర్ ఫొటోస్ వచ్చినయి ఎంత బాగున్నాయి తెలిసునా.
ఆహా వాళ్ళే ఇస్తారా
ఉమ్ వాళ్ళే ఇస్తార్ మనం ఫోటోస్ సెండ్ చేసి మనీ పే చేసి మీషోలోనే ఆర్డర్ చేసుకునింది అది కూడా.
ఆహా
ఊ నీకు ఇష్టమా అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఫొటోస్ ఆ తీసుకోవడం.
కు ఇష్టమే.
స్
బాటల్స్ అవన్నీ తెత్తా అంటే గుర్తు తెచ్చుకో ఉంటయి గుర్తు తెచ్చుకు బాగుంటద్
ఉమ్ అవును ఎగ్జాక్ట్లీ ఒక ఫోటో చాలు ఓల్డ్ మెమోరీస్ అన్ని రీకాల్ అవ్వడానికి మనం ఈ ప్లేస్కి వెళ్ళింటి మని అంతా సిచ్యువేషన్ అంతా గుర్తుకొస్తుంది అప్పుడు.
అవున్ కరెక్టే. ఇంకా ట్రైన్ జర్నీ, ఇష్టమా లేకపోతే ఫ్లైట్ జర్నీ ఇష్టమా.
నాకా మనకి అంత లేద్ లే అంత బడ్జెట్ లేదులే ఫ్లైట్ కి పోయంత ట్రైనే.
ఆ
హ ఇంకా విండో సీట్ లో కూర్చోని ఆ అంత గ్రీనరీ సీనరీ చూస్తుంటే ఎంత బాగుంటుంది ట్రైన్లో. నీకేది ఇష్టం ఫ్లైటా ట్రైనా.
తే ట్రైనే ఇంకా ముంద్ ఎస్పెషల్ నైట్ టైమ్స్ అయితే బాగుంటుంది ఇంకా జర్నీ.
ఉ అవును. నాకు ఫ్లైట్ అంటే ఎగ్సైట్మెంట్ ఉంటుంది కానీ ట్రైన్ జర్నీస్ కొంచెం మెమొరబుల్ గా ఉంటాయి కదా ఫ్లైట్ లో ఏం అసలు ఫోన్ కూడా వాడ్నీరు సైలెంట్ గా కూర్చోవాల అంతే ఫ్లైట్ లో. నా ఇంకొ పక్క భయ్యం ఎక్కడెక్కడా వాయిస్ ఐ పోతుంది నీద్ ఎక్కడెక్కడ కింద పడిపోతున్నా అని
హ్మ హు ఇంకా ఫ్యామిలీతో ట్రావెల్ చేయడం ఇష్టమా లేకపోతే ఫ్రెండ్స్ తోన.
నాకా ప్చ్ రెండిటికీ సపరేట్ పని ఉంటుందీ. ఫ్యామిలీతో అంటే కంఫర్ట్ ఇంక ఫ్రెండ్స్ తో అయితే ఇంగ అడ్వెంచర్ అనమాట ఫ్యామిలీతో అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎక్కద్దుమా పడిపోతావు ఇట్లా అట్లా అక్కడ పోవద్దూ ఇట్లా ట్లాని
ఆ కరెక్టే.
అదే ఫ్రెండ్స్ తో ఐ కి రారా అక్కడ పోదాం రారా ఇక్కడ పోదాం అనీ అంటరు వాళ్ళు చూపిస్తరు
ఇంకా మరి లాంగెస్ట్ ట్రిప్ ట్రిప్ అనేది ఎప్పుడు చేసినవ్ నువ్వు.
నేనా ఇస్ ఏప్పుడో చిన్నప్పుడు నేన్ చిన్నప్పుడున్నప్పుడు కేరళాకి వెళ్ళిన్నారు అంతే
ఆహా ఇంకా అది ఎలా ఉంది ఆ ప్లేస్ అట్లా
అవును చానా బాగుంది అసలు చానా అసలు పోవల్సిన ప్లేసే కేర్ల తెల్సా ఎంత గ్రీనరీ వాటర్ ఎంతో బాగుంటుందో
ఇంకా ఆడ హౌస్ బోట్స్ ఉంటాయి చూసినావా
మ్మ్ అవును అవి కూడా చాలా బాగున్నాయి అక్కడంతా కోకోనట్ ఆయిలే తినేకి కోకోనట్ ఆయిలే తలకి కోకోనట్ ఆయిల్ అన్నికి కోకోనట్ ఆయిలే వాడతారు వాళ్ళు
ఆ అవునవును ఇంకా నువ్వు కేరళ చూసినావంటే లక్కీరా నువ్వు
నువ్వు నీ లాంగెస్ట్ ట్రిప్ ఏది
నేనైతే అరకు వెళ్ళిన్నాను
ఆ
ఇంకా అక్కడ వెదరు అవన్నీ బాగుంటాలే
మ్మ్ నావ్ నీ మార్నింగ్ క్లైమేట్ చా బాగుంటుంది కదా
ఆ నిజంగా బాగుంటుంది మార్నింగ్ క్లైమేట్ వెదర్ అయితే అక్కడ చ చాలా బాగుంటాయి
మ్మ్ ట్రావెల్ అంటే అసలు ఉన్న స్ట్రెస్ మొత్తం పోతుంది అసలు మన స్ ప్రసంత టి పోొగొట్టుకోవచ్చు ట్రావెలింగ్ లో
నిజమే కొన్ని రోజులు నార్మల్ రొటీన్ నుంచి అంటే మనకి బ్రేక్ దొరికినట్టు ఎప్పుడు ఓకే జీవిత్ అంటే మనకి స్ట్రెస్ కాలేజ్ అట్లా
మ్మ్ ఇరాకు కొత్త కొత్తవన్నీ తెలుసుకుంటాం కొత్ కొత్త కొత్త ప్లేసెస్ అన్ని చూస్తాము బాగుంటుంది
అయ్ ఇంకా న్యూ ఫుడ్స్ కూడా ట్రై చేయచ్చు మనం
మ్మ్ అవును అది మెయిన్ ఇంపార్టెంట్ ఏది లేకపోయినా ఫుడ్స్ మాత్రం ట్రైల్ ట్రై చేయ్యాలా ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్క రిలీజియని
ఆ కరెక్టే
మ్మ్
మ్మ్ ఇంకా
కానీ కొన్ని ఎక్స్పరిమెంట్స్ ఫెయిల్ అవుతాయి మనం ఎమన్ అన్ కొన్నినట్టు జరగదు అన్నమాట హలో ఆహ్
హలో,
కానీ ఒకసారి స్పైసీ అని ఆర్డర్ చేసా కాని తినలేకపోయ తెలుసా ఫుడ్ లో.
ఉమ్ కరెక్టే తినలేము ఒకసారి మనము అంటే మన ఇంట్లో అలవాటు అయి ఉంటుంది కాబట్టి.
ఉమ్ ఉమ్మ్.
తినగలుగుతం.
ఉమ్ ఉమ్ ఇంకా లా మరి ఏం లేదు అది ఏందోప్యాట్ చేయి తుడుచుకొని ఇంక అంటే అక్కడ పెట్టుకొని పోతే లాస్ట్ కి ఇట్లా అట్లా అట్లా అయి లాస్ట్ కి పడేసింది. ఇంకా ట్రిప్ కి ముందు ఎక్సైట్. నేను కొన్న అసలుతిలో కూడా రాదు.
ఇది నిజమే మా నిజమే నాకు. కూడా అట్లా అనిపిస్తాది.
మనీ బకిట్లిస్లో నీది టాప్ ప్లేస్ ఏంది. నేనా,
నాకైతే స్విట్జర్లాండ్ నీకు
ఉమ్ ఇంకా అదేనే ఇంక నేను అంతే ఇంక కాశ్మీర్ జపాన్.
ఉమ్ సరేలే ఇంక మళ్ళీ చేస్తా క్క
ఉమ్ సరే బాయ్.
ఉమ్ బాయ్.